హలో
అ
నేను మాట్లాడేది మీ వినిపిస్తుందా అండి క్లారిటీగ న వాయిస్ హలో ఆ మీది కొంచెం వాయిస్ బ్రేక్ అయితు అంటా ఉందండి హలో మీ వాయిస్ బ్రేక్ అయితా ఉంది కొంచెం సైడ్కి వస్తారా ఏమైనా హలో
లేదండి నెట్ ప్లే
అవునా ఎప్పుడు
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఆ మీ వాల్యుబుల్ టైమ్ లో మా కోసం కొంచెం టైం కేటాయించగలరా ఏమైనా
ఆ చెప్పండి
ఆ ఈ రిలేషన్షిప్స్ ఉంటాయి కదండి
ఆ
వాటి గురించి ఏమైనా మీ ఎక్స్పీరియన్స్ గానీ, మీ ఒపీనియన్ గానీ, కొంచెం షేర్ చేసుకోగలుగుతార, ఏమైనా మాతో
అంటే రిలేషిన్ రిలేషన్షిప్స్ అంటే టైప్ అండి
ఏ రిలేషన్ షిప్ అయినా అండి అక్క చెెల్లి అవ్వచ్చూ ఫ్రెండ్స్ చెప్ కావచ్చు లవ్వ్ కావచ్చు అన్న చెల్లెల రిలేషన్ కావచ్చు. అక్కా, తమ్ముడు కావచ్చు. అన్న తమ్ముడు కావచ్చు ఏ రిలేషన్ ఎన్నైనా
ఆ
మీరు ఏ రి మీరు ఏ రిలేషన్షిప్ అనుకుంటే, ఆ రిలేషన్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏమైనా కొంచెం షేర్ చేసుకోగలరా.
మీ ఏది అడిగితే అది నేను షేర్ చేస్తానండి
ఆహ అట్లా మీకు ఏదినిపిస్తే అది చెప్పండి. నేను అడగడం కాదు. అంటే మీకు ఇది చెప్పొచ్చు. ఇది చెప్పకూడదు అని ఉంటది కదా. కాబట్
అట్లేం లేదండి అట్లేం లేదు మీ రిలేషన్షిప్ గురించి అడుగు నేను నా రిలేషన్షిప్ గురించి చెప్
ఆ మీ అన్న అన్న తమ్ముల్లు, అక్కా చెల్లెలు ఇట్లా ఉంటరు కదండీ. అన్న చెల్లెలు గాని ఇట్ల సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ మధ్య రిలేషన్ ఎట్టుంటదో కొంచెం చెప్పగలరా ఏవైనా సేర్ చేస్కోగలరా
అంటే ఏమనే అలాగ దాంట్లో
అంటే సిబ్లింగ్స్ మధ్య ఫైట్స్ ఉంటాయి లవ్ ఉంటది దీ ఆ అట్ల ఒప్పి నేన్స్ ఉన్ యి కదా అంటే సిబ్లింగ్స్ ఉండడం బెటరా లేకపోతే, లేక ఉన్ లేకుండా సింగిల్ చైల్డ్ గా ఉండడం బెటరా, అట్ల అనిపిస్తది కదా.
ఒ ఉండడం బెటరే అండి
ఆ అంటే ఏ విధంగా బెటర్ అండి సిబ్లింగ్స్ ఉంటే
సిలింగ్స్ అ ఏంటారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్నప్పుడు ఒక ఫిఫ్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆ టైమ్ లో వచ్చి ఇప్పటి నుంచి నీ ఎవరైనా ఒకరు దూరం అయ్యేంత వరకు ఎక్కుగాని ఎక్కువ కొట్టుకునేది ఇంట్లో అమ్మా నాల కొట్లాది అట్ల ఎక్కువ ఉంటంది కదండి
ఆ లే
వన్స్ మళ్ళీ వాళ్ళు దూరం అయ్యి వాళ్ళ హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు మేము ఇంట్లోన్నప్పుడు బ్యార్ ఏమో తెలుస అది
హ అవును హలో హలో
ఆ వాల్యూ ఏమో తెలిసినప్పుడు వాళ్ళ పైన అనేరుగుతుంది ఆటోమేటిక్గా మనం చెప్పటే వింటారు వాళమాటంటాం హలో
ఆ అప్పుడప్పుడేంత ఇంటికి అప్పుడప్పుడే ఇంటికి వస్తుంటారు కాబట్టి హలో విన్పిషా అందండి నేను మాట్లాడేది
చెప్పండి
అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు కాబట్టి హాస్టల్స్ లో ఉంటే ఐ మీన్ ఇఫ్ ఒకరు హాస్టల్ క వెళ్ళినా కూడా ఇంట్లో ఉండి వాళ్ళపైైన లవ్
ఆ
ఆ అవునులేండి
మ ట్ మాట్లాడ మేట్ట్ మాట్లాడతాము సుకో అంటే కొద్దిగా బ ఎక్కువమాట ద నా నా నాది రిలేషప్ వచ్చే హలో హలో అప్పు